చెప్కా
చెప్పాల్ రా
ఏం చేస్తున్నావో
ఊరికే ఉన్నారా
ఏమే నేనేం చేస్తా ఊరికనే కూర్చున్నా ఇందాకా ఆర్డర్ వచ్చిందా మిక్స్. జ్యూస్ మిక్సర్ ఆర్డర్ పెట్టినానా ఆ
ముహు జ్యూస్ మిక్సరా ఏది లైక్ బాటిల్ టైప్ ఉండేదా
ఆ ఏమి
బాటిల్ టైపు ఉండేదా అని అడిగా అంతే
ఆ అవును బాగుంది బా పనిచేస్తుంది.
ఎంత
ఫోర్ ఎయిటీ
ఏడ పెట్టినవ్
ఫ్లిప్కార్ట్ ఆఫర్ ఉన్నింటే పెట్టేస్తి
అవునా
ఇప్పుడు కూడ ఉంది.
ఏం ఆఫరు
ఆ ఏదో ఆఫర్ ఉంటే పెట్టేస్తి ఏం ఆఫరో ఇప్పుడు కూడ ఉంది ట్వంటీ సెవెంత వరకు ఉంటది ఆఫర్
ఆ
ట్వంటీ సెవెంత్ డేట్ వరకు ఉంది ఆఫ ఆఫర్ ఫ్లిప్కార్ట లో ఏదికొన్నా షేర్ చెయాల్న
షేర్ చెయ్ చూద్దాం
ముందు చేస్తా
ఏ ధర పెద్ద పెద్దగా ఉంది
ఏంది
అదే జూస్ మిక్సర్ అని కొడితే ఎన్నెన్నో వస్తున్నయి
ఆ
హ
ఏం రా నెట్లేదా
పెడుత
నీ కొ నీ వాయిస్ నాకు వినపడట్లేదు హలో హలో
వినిపిస్తుందా ఇప్పుడు
ఆ సరిగ్గా వినపడట్లేరా కట్లు కట్లు వినిపిస్తుంది
కట్లు కట్లు వినిపిస్తుంది
హలో
ఆ
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
అ
ఏ మోసరిగ్గా వినిపిస్తలేదు వినిపిస్తుందిరా ఇంతకు కిరిస్టిగా అరుస్తున్నావు
ను వేగా విని పిచ్చట్లే అన్నావ్
అవును మరి ఇంతసేపు కట్టలు కట్లు వినిపిస్తుంది అసలుని
మరి నానెట్టే ఆన్ చేసుకున్నా
ఆ
చూసుకోలే వైఫై ఆన్ ఉందని పీజీది
పిజీది రాదా
పీజీ ఒక్కొక్క రూమ్కి వస్తుంది ఒక్క రూమ్కి రాదు రా ఈడా
హ
అదే బాధ
అ ఏ ఎంపీజీతో అసలు సరిగ్గి రాదు మనది నెట్టే బెటరు
అవును మననెట్ట బెటరు
ఉ
పెట్ట చూడు
ఉ చూస్తున్నా యవ ఈ లింక్లే ఓపెన్ కాలే నా దాంట్లో
కాపీ పేష్ ఏమో రా తెలీదు నా కూడా డైరెట్ క్లిక్ చేస్తే పో పో అసలు ఓపనే కాదు
సేమ్ నా ఫ్రెండ్ది కూడా మళ్ళీ తను పాపం క్రోమ్ లో పోయి పేస్ట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తది
ఇప్పుడు అట్లా ఓపెన్ చేసినా కూడా గాట్లే నాకి
అవునా
ఏమో రాట్లేదు ఆ పెట్టు
ఇంకా అంతే ప్రైజ్ లో ఉందిరా
మనమే తీసుకుంటామా జస్ట్ చూస్తాం అంతే ఆ దీంట్లో వచ్చింది థౌజండ్ వన్ ట్వంటీ త్రీ ఫోర్ థర్టీ టూ ఉంది ఫైవ్ టెన్ ఉంది
అవునా నాకు ఫోర్ ఎయిటీ నైన్ కి వచ్చింద్ర
సేమ్ అదే ఫోర్ థర్టీ టూ అంతే
అవునా
హ్మ్
నేను ఒక కలర్ పెడితే ఇంకొక కలర్ వచ్చింద్రా
ఏ కలర్ పెట్టినావ్ గ్రీనా
నేను స్కిన్ పెట్టుకు ఒక టైప్ ఆఫ్ క్రీమ్ పెట్టుకున్నాన అది పింక్ లో వచ్చింది నాకు పింక్ అంటే నచ్చదు
అబా గ్రీన్ అన్నా కొంచెం బాగుంటదేమో కదా
ద్రా అమ్మాయిలకి పింక్ అంటె ఇష్టం ఉంటది కానీ నాకు ఎందుకో ఆ పింక్ అది చూస్తేనే
ఫోర్ థర్టీ టూ ఫోర్ ఫార్టీ టూ అంతే ఉంది
ఆ
ఉ
పెట్టుకో మరి
ఏం చేస్తవి నేనేం తాగుతాన తి ఏమన్నా
మీ చెల్లి కి
మా చెల్లికి ఏంటి ఆ ఫ్రూట్ తెచ్చుకోవాలి కదా ఫస్ట్
తెచ్చుకోకదా
హ్మ్
నేర్పి బయటికి రా రా
రాదడి ఏన్నిసార్లు పీలిచినా వేస్ట్
ఊ
ఏం చేస్తావు అలాంటోలు ఏ ఇదేం డ్రామా ఫ్లిప్ ఇక్కడ మినిట్స్ లో మనకి రాలేము ఇక్కడికి
ఏది
ఫ్లిప్కార్ట్ మెనిట్స్ సెవెన్ మనిట్ స్టోర్
రాధా
అది మన దగ్గరకి రాదులే
అవును మన దగ్గరకి రాదు మన దగ్గరకి ఏవి రావు
ఆడధాం ఫైవ్ మినిట్స్ ఆడదం చెప్పు రా కార్డ్స్ అంత ఆడతావా హలో
ఆ
కార్డ్స్ ఆడతావా
కార్డ్జ
అ
కడ్జా
ఆసియా ఆర్ డి ఎస్
నువ్వు ఎక్కడ ఉంటే నేన ఎక్కడ ఉంటే ఎట్లా ఆడేది
రా మా రూమ్ కి ఆడుదాం
ఆ షార్ట్ చేసుకున్నా అవ్వద్
సరే లే ఇప్పుడైనా ఆడదాం
హ ఏమి కోల్డయందా
మనకు కాదులే
వాణి మీ పేస్టులో ఉప్పు ఉందా ఉప్పు లేదు కారం ఉంది ఇంకేముంది
ఆ షుగర్ ఉంది
ఓ షుగర్ వేసుకుంటారా మీరు మై గాడ్స్
నీ స్వీట్నెస్ తగ్గి ఆ తట్టుకోలేక నేను కూడా కొంచెం స్వీట్గా అవుదామని
అబ్బా స్వీట్ ఏయ స్వీట్ వేసుకుంటే పళ్ళు స్వీట్ అయితరా నువ్వెట్లా స్వీట్ అయితు అబ్బా
ఉ
ఏ జూస్ మిసర్ తెచ్చుకున్నా స్వీట్ నా
నా కోసం కాదులే నీ తెలుసు ఇంకా ఎవరి కోసం వాడి కోసమే జిమ్కి పోతున్నాడని
పా నీ కోసం అనుకున్నాను
జిమ్కు పోతున్నాడని
హ
అట్లే నా కోసం కూడా లే నేను కూడా తాగొచ్చు
ఆ మరి నీ ఆఫ్ ఆఫ్
ఆఫ్ ఆఫ్ అంతే
పోలేదా ఫౌజీ వాళ్ళ రూమ్ కి
ఆ పోవాలి ఇ వాళ్ళ ఏమో బ్లేమ్ కి ఇట్లో పెట్టుకోవాలి అని అంటా ఉన్నారు ఇప్పుడు మెసేజ్ చేసినారు
బా వాళ్ళు వాళ్ళ రూమ్మేట్ కి మంచి మంచి వంటలకు
అవును నేను అదే అనుకున్నా హ ఇదై ఈ కోడ ప్యాగ్ నువ్ ఆడ్కోవాలా
అవును
ఆడుకో ఆడుకో మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు చేద్దులే
మజైస బన చప్పత లే ఇంకేంటి మరి ఏంటిది
నీ కుడ్ రావాలి వస్తుది కొంచెం
ఆ ఏమో ఎప్పుడొస్తుందో ఏ గేమ్ పా త్రీ త్రీ
నైట్ చికెను
ఏం బాగుండదు ఏమంటే ఫ్రిడ్జ్ లో చికెన్ కూడా ఆ అంతేం ఉండవరా నచ్చావు సరిగ్గా
ఆహా అంటే తిని తిని అలవాటైపోయింది కదా అందుకు
ఈడెప్పుడు ఏమంత బాలేదు అంత పెద్ద ఏదో చికెన్ అని పెద్ద బోస్ హ్యాపీగా ఫీల్ అవుతాం గానీ ఏం ఉండదీడా
హ్మ్మ్ పక్కన సౌండ్ ఎక్కువ వస్తుంది రా కొంచెం పక్కకు జరగరా
అవునా సార్ మళ్ళా ఏడుస్తుంది వేడికి
అవునా
ఉ
ఇంకే బా ఇంకేమీ
చెప్పాలి చెప్పాలి
రేపేమి మీ పీజీలో టిఫిన్ను
వెజిటేరియన్ న్యూ జాయిన్ ఉ ఆ జాయ్ యూనివర్సిటీ లో వాణి వాళ్ళ ఫ్రెండ్ లవర్ ఉన్నాడు ఏం చేస్తావు నువ్వు రేపు తీసుకొచ్చేది మాత్రమే బావుంది ఆచూడ్డానికి మాత్రమే బావుంది హ్మ్మ్ మూసేస్తార ఆ వడలు ఎత్తుకొని
ఒక మూడు బాల్స్లు ఎత్తుకో బోత కిందకి
అన్ని దాంట్లో వడలు ఎత్తుకోని వచ్చేత్తా
ఎవరు వంటే ఫ్రెండ్సని చెప్తావా
అ లేదు ఇంకొక పాపని ఫౌజీ విలేకానూ పిలుచుకొని వచ్చేది
హ్మ్మ్
ఏం చేస్తాం చప్పు వాళ్ళు పెట్టకపోతే అదిచేసే ఫుడ్ ఏం బాలె ఎటెట్టో తింటాన్నాం కాలేజ్ పోవాలంటే ఇంక అంతే తప్పదు
హ్మ్మ్ సరేలే
హ్యాపీ బర్త్డే
ఒక కే జి తీసుకొని రావా చెక్లి
చెక్లే అయిపోయినాయి
అది గొసార్లు
ఆ రోజే లాస్ట్ ఇవి తెస్తాలే వేరేవి
ఎంసెట్రాయి ఆ ఏం కాదులే రేపు ఏమైనా పూరి పాడు తిన్దం
ఉ
మరీ ఇంక ఎందుకు రా రాశుండేదే అవును రేపు లాస్ట్ మొన్నాడు హాలిడే
మళ్ళీ సాటర్డే ఉందిగా కాలేజు
ఇప్పుడు బెటర్ యాక్ట్ చేస్తారు కదా
బాయ్
ఓకే బాయ్
బాయ్ ఆడ్కోండీ
ఉమ్ సరే రా
బాయ్
బాయ్